హలో
ఏం చేస్తన్నావు
నేను ఎప్పుడో లిఫ్ట్ చేసానండి నెట్రాక ప్రిపేరింగ్ అనే
అసలే ఏ రోజు వచ్చిందంలే మీకి నెట్
ఆ డ్రావె నువ్వే ఒక చోట కూర్చుని కాద్ అందులో నీకు వచ్చిది నేను ట్రావెలింగ్ లో ఉన్నా కదా నాకు నెట్ రాదు
ఉహు ఉహు ఉహు అర్థం కాలేదు
కాక మా
ఆ ఏందంట ఎక్కడ దాకా వచ్చాడంట కనుక్కున్నావా
లేదు వెంటనే మీర్ చేసారుగా
ఉహు ఆ
వస్తాడ్లే ఇటు సైడ్ దిగి దిగి ఉంటా వస్తాడు అక్కడికే
అహ ఆ మీ టిఫిన్ దిని మరి అయితే పాత బస్ స్టాండ్ అక్కడ
ఆ సరే
ఆ ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొత్తం డిఫిన్లే
ఆ ఆ పన వచ్చా కడ టైమ్ సరిపోదు సరిపోదో
ఉ ఏం కాదులే సరిపోయతులే కానీ
ఆహా
సరిపోకపోయినా అంతే అండి ఏమడి
ఆ
క మీరేనా నేనే మాట్లాడా ఈ నాలుగు కాల్ లు మొత్తం వస్తానాయ్ చెప్పుమా చెప్పు ఇడేనా అంటున్నా ఈ నాలుగు కాల్ లు మొత్తం నేను మాట్లా మొత్తం నేనే మాట్లాడాను మేం చెప్పాల నాకు మాట్లాడూ హలో
ఫోన్ ఎక్కడ పడేసావ్
అన్ హలో నాకు నాకుచ్చే బీపీకి ఏమంటే ఆ మీ ఇంట్లో
గమ్మతి మాట్లాడవ్ కదా
ఫార్ట్స్ కి దానికి సంబంధం లేదు నువ్వు యాక్టింగ్ నాకు నా చేతిలోనే ఉంది దాని నుంచి ఫోన్
మరి ఇందాకటిదాకా ఎనిపియ్యల్ ఇప్పుడు బాగా వినపడుతుంది
నన్నేం చేయమంటావు నీ ప్రాబ్లం అది నా ప్రాబ్లం కాదు
ఇంకో దానిట్లో బా పడుతుంది కదా సోది
ఆ కంటూ
హలో
ఆ చెప్పు
ఈరోజు ఎండ ఫుల్ పడుతుంది కదా అంటున్నాడు చెవుడు
అవును అన్నారా నీ ఈరోజు మొత్తం నిన్నే మాట్ల చెడ నువ్వేం మాట్లా ఈరోజు నన్నే ఈరోజు నేనే
గా ఉండేది కదా
అసలు ఈ రోజు నేనైతే ఏ మొత్తం నేను మాట్లాడాను నువ్వేం మాట్లాడలా ఒక టాపిక్ కూడా
నువ్వు మాట్లాడిన ప్రతి దానికి సమాధానం ఇస్తున్నగా
సమావేశస్త నువ్వు నేనే మాట్లాడాలా అయింది ఇంకా
సమాధానం ఇవ్వడం అన్నా మాట్లాడడం అన్నా ఒకటే అంటనా
నెట్ పోగొట్టు సరిపోయిది
నన్ను అంటావేంది నన్ను అంటా ఊరికే అస్సలు నాకు అర్థం కాదు
ఆ ఫోన్ లో ఎవరు ఉంటే వాళ్ళని అంటాను నేను
ఆహ
ఆ
సరే ఎదో ఒక టాపిక్ చెప్పు
ఆహా ఇప్పుడు దాకా వాగాను నే మళ్ళ నన్నే అడుగు ఏదో టాపిక్ చెప్పని
మరి ఇందాకనుంచి నే అందరి గురించి చెప్తుంటే నువ్వు అసలు సమాధానం ఇస్తన్నావా అవును అంటే ద్దా దాన్ని లాగ్ చేయాలి కాని
అవును అంతే మరి అవును అనక కాదు కాదు అన ఏంది
ఆ రెండు నెలలు పడుతున్నాయి పాపం అ అలా అలా మాట్లాడాలి అది కూడా చాత కాదు ఎందుకు నువ్ ఇంకాసలు
నువ్ మాట్లాడొచ్చు క మరారే
నేను నీ కాన్వర్సేషన్స్ అన్ని ల్యాగ్ చేసిన కాబట్టే త్రీ కాల్స్ అయిపోయినాయ్ ఇంగ నా కాన్వర్జేషన్ లాగ్ చేయలే పోతున్నావ్
నేను చెయను నేను నేను చేయను కూడా కావాలని పోనీ నాకేమైద్ది
చమట్లు ఏం కారుతున్నాయి అంటే ఇప్పుడు చవట కంపు కొట్టిద్ది నా దగ్గర మాములు కొట్టదు
మన అదే మే వాడు చమట కంపు కొట్టకుండా వాడు
అసలు ఏ చమట్లు బోస్తున్నాయ్ సోది
ఆర్డర్ వండిత్ ఆర్డర్ ఆర్డర్ వండి దిగా అదే ఆరెంజ్ కలర్ది కెమికల్ మిస్
డియోడ్రెంట్
ఆ సంకలో రాసుకునేడిది
ఆ అదే రేపు నుంచి రాసుకుంట ఇంక ఈ మధ్య చల్లగానే ఉంటుంది గాను మర్చిపోయన్న అసలు ఆ
అ ఆన్లైన్ లో ఉంది గా ఆరెంజ్
ఆ అద్దంగాల
ఆన్లైన్లో ప్రోడక్ట్ ఉందిగా అందరు వాడుతున్నారు అది కొనుక్కోవచ్చుగా అంటున్నా
ఏది
ఆరెంజ్ కలర్ లో ఉండిద్ది డబ్బా కెమిస్టో ఏదో ఉహు ఉ ఎ
వాడు ప
ఉహు దాటావా ఇంకా దాటలేదా రాబోతుందా హలో రాబోతుందా లేకపోతే వచ్చిందా లేకపోతే ఏంది
స్తాంది
అ మరాల జెప్పు
ఆ
ఊ
ఇప్పుడే దిచిట్ అయింది ఓకేనా.
ఉమ్ అలా చెప్పు మరి టాటా అంటావు జస్ట్ ఇప్పుడు క్రాస్ అయ్యా అంటావు. ఉమ్.
ఆహ్.
బట్టలు తెచ్చుకోవాల ఆ బట్టలు కుట్టించుకోవాలా.
కోవాలా.
అది బట్టలు తెచ్చుకొని బట్టలు కుట్టించుకోవాల చాలా పనులు ఉన్నాయి అసలు ఈరోజు.
అవునే ఎప్పుడు కొనుకుంటావో ఏందో.
ఆహ్ ఇప్పుడు వెళ్తా స్నానం చేసి ఇంకా కాసేప్ ఉన్నాక.
ఆహ్ అలాగే.
ఆహ్ అసలు తీస్
ఏం కొనుకుంటావ్.
బట్టలు.
అదే ఎలాంటి టైపు అంటున్నా.
అన్నయ్యా దగ్గర ఫార్మల్ ప్యాంటు ఒకటి ఉంది చూడు నేను వేసుకుంటా వైట్ షర్ట్ మీదకి.
ఫార్మల్స్ కొనుక్కుంటావా.
ఖాకిీ కలర్ది ప్యాంట్ ఉంది చూడు వైట్ షర్ట్ మీదకి. సేమ్ అలాంటిది ఇంకోటి కొనుక్కుంటా ఎందుకంటే ఆ ప్యాంట్ నాకు ఎక్కట్లేదు అసలు సరిపోదు. అదొకటి కొనుక్కుంటా ఫార్మల్ పాయింట్. ఇంకా ఇంకేమి కొనుక్కుంటాను ఆహ్.
అసలు నీ వాయిస్ వినిపిట్లే ఆహ్ దగ్గరికి పెట్టుకొని మాట్లాడు.
అసలు నీ వాయిస్ ఏం వినిపియట్లే నవ్వు దగ్గరకి పెట్టుకుని మాట్లాడు.
నేను మూతిలో పెట్టుకున్నా ఇంకా నోట్లోకి తోసుకోవాలి ఫోను.
నేను నోట్లో పెట్టేసుకున్నా కూడా డైరెక్ట్గా. ఆహ్. ఉమ్.
సు భలే చెప్తావుగా అసలు.
భలే చెప్తావుగా అసలు.
నువ్వు భలే చెప్పేది మాటలన్నీ.
అందుకేగా నాకు పడ్డావు.
చాలులే.
ఆహ్.
ఉమ్ నాకేం ఆ టైంలో అట్లా అయిపోయింది.
మా అమ్మ డబ్బులు పడితే బాగుండిద్ది ఫాస్ట్గా.
ఆహ్ సెవెత్ పోర్టిన్ డేస్.
ఆహ్ ఆ ఇప్పుడు అలా పడవు. నలభై ఐదు నెల్ మనకే నెలన్నర రెండు నెలలు పట్టింది.
అవును అప్పుడే యడ్ అకౌంట్ యాడ్ చేయాల్సింది ఈ పాటికి పడిపోయేది ఈ సోది.
అది మమ్ములుగా పెడితే అవలే అది ఎందో. వెరిఫికేషన్ అవ్వట్లే అంటే నేను వదిలేసా అవ్వట్లేదేమోని మా అమ్మది.
అవునా.
వెరిఫికేషన్ అయిపోయింది గిప్పుడు అయినా రెండు రూపాయలు పడినాయి కదా అకౌంట్లో.
ఆహ్ ఊరికే అయిపోయింది నీది. ఛ్ చ్. ఎంత్ సెపుంది
టూ మినిట్స్ వన్ మినిటేలే ఇంకా
బస్ దిగడానికి అడుగుతున్నవా లేచి
అవును ఎల్ ఇంకెందుకులే అయిపోయిందిగా ఇంకెళ్లు నేన్ కట్ జేత్తాలే ఇంక మాట్లాడమాక చాల్లే
ఎ
కట్ జేయమాకు మో
ఏ నువ్వే చేస్కో బాయ్
మ్ బాయ్